వినిపిస్తుందా అండి
ఆ ఇనిపిస్తుంది
హుమ్మ్ ఏ నాల్ ద కరాబ్ కాల్ చేసారు
మీరే చేసారు మేం చెయ్ లేదు
మ్ అదే అండి నార్మ కాల్ చేశాను
ఉహూ
వినిపిస్తుందా నా వాయిస్ క్లియర్లీ క్లా
ఆ ఇన్పిస్
ఆహా మ్ ఉ ఏం చేస్త్నారండి
ఖాళీయే
ఓకే తిన్నారా మ్ తిన్నా అండి దోసా
ఊహూ
ఏం సంగతులు
ఏముందండి చాలా బిజీ అయిపోయాను
అవునా ఎందుకండి
మ్
ఎందుకంత బిజి
మ్ హు ఏజ్ పెరిగే కొద్దీ టెన్షన్స్ ఎక్కువతున్నాయండి
అదే తే ఇంక చిన్నపిల్లలు తత్వం పోయింది
మ్ అంతేగా మరి
ఆ ఏం చేస్త్నావ్ ప్పుడు
నేనా ప్రజెంట్ ఖాళీయే అండి ఏదో ఒక జాబ్ వొస్తే అక్కడికెళ్దామని ఆలోచిస్తున్నానండి
ఆహ జాబ్ వచ్చిందా
ఈ అక్కడికెళ్ళాలి మరి ట్రైనింగ్ తీసుకొని వన్ మంత్ ట్రైనింగ్ తర్వాత
ఉమ్
వర్క్ అంటండి
మ్ హూ ఓకే
మ్ మీరేం చేస్తారండి మరి
నేనూ ఏదో చిన్న జాబ్ చేస్తున్నానండి అదే ప్పేతి నల్తో
ఉం
అని ఆలోచిస్తూ ఉన్నాను
అవునా
అవును
మ్మ్
ఏదో ఒకటి వస్తే బాగుండు
వస్తలేందండి మ్మ్ వాళ్ళన్ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ అండి
ఇస్తారు ఇస్తారు సర్టిఫికెట్ ఇస్తారు
హు హు హమ్ కాల్స్ ఇంకే ఇంకేం సంగతి అండి ఏం చేస్ మీ ఇంట్లో వాళ్ళు
హమ్ హు
ఆ
ఏం తెచ్చారండి మరి ఈ రోజు ఫుడ్డు మీ ఇంట్లో
ఈ రోజు ఇంకా ఏం తాలేదు రోజు కూరగాయలే అనుకుంటా
అవునా
మౌన్నై కదా ఇంకా తయారు నాకు తెలిసి
హమ్
మ్
మ్
ఇంకెంటండి సంగతులు
ఇంకే ఉవున్నాయండి వెళ్తారా మరి రేపటి నుంచి ఆఫీస్ కి
ఆ వెళ్ళాలి ఈ వారం వెళ్తే అయిపోయిద్ది ఇంకా
మ్
ఆ ప్రశాంతం
మ్మ్ హు
మ్
మ్
నార్మల్ దే అయిపోతాది పోయిన తర్వాత మళ్ళీ ఏంటా చూసుకోవాలి
ఆహ
ఇంకా మాకు మళ్ళా ఇంట్రె ఇ ఏమి ఉండదంటా ఆయననికి తెలుసు పోయిందంట ఎవరు చేస్తారు ఎవరు చేయరు
హ్మ్
కరెక్టుగా జూన్ ఆరో తారీఖు ఫోన్ చేసి చెప్పేస్తారంట ఎవరు సెలెక్ట్ అయ్యారో
మాకే అవసరం లేదండి అట్లాంటియి చెప్పండి ఇంకేమి
హ్మ్ ఇంక ఇంటర్వ్యూ ఇయ్యండి అవుతారు ఇక్కడే తీసేసుకుంటారంట
హ్మ్
అని చెప్పి చెప్పారు హ్మ్
హ్మ్
అది నిన్నే తెలిసింది ఆ విషయం
ఊహూ
హ్మ్
హమ్
ఐదో తారీఖు దాకా రావాల్సిందే అని చెప్పారు నాలుగు ఐదు ఏదో హాకతానంట ఎలా పయిన ఏం కాదు అని అనుకున్నాం కానీ రావాలంట
హమ్ వెళ్ళమాక ఇంకెందుకు మా ఇంట్లో ఫోర్ డేస్ అలా టూ డేస్ ఆలా
రాత్రి రాత్రులు అంటే ఎక్కడ ఉంటాం అక్కడ
హ్మ్ హ్మ్
టిఫెన్ తిన్నారా
హమ్ తిన్నానండి ఫుట్బాల్ నుంచిచేయాలి
మీరు తెచ్చారా ఈ రోజు
ఆ తెచ్చ అండి చికెన్
ఆ హమ్ మీరు తెచ్చారా హు హమ్ హమ్
హమ్
ఇంకేంటండి విశేషాలు
హ
హలో
ఏముందండి అంటున్నా
ఆహ
హమ్
ఈ మధ్య ఎండలు బాగా పడుతున్నాయి కదండి అసలు మ్
హూ అవునండి ఇంకా అసలా జనర్ల్ మార్పులు చేస్తరు ఇతను
ఊ మ్ తట్టుకోలేకపోతున్నాం ఎండలు అసలు
ఉ నామ్
ఊ ఏంటి యాభై యాభై ఒకటి
ఉహు
ఉ ఊ
ఏ హ
అతన వళ్ళ కావట్లేదు
మరి బహనా ఉన్నవని చేసిన
హు అవును
ఇ
అప్ప వండల్ పనులు చేశారు ఎట్లా చేస్తన్నారు గని మన పని అయిపోతుంది
బస్న్నాన్
ఆ మాములు కారే
హు అ ఇంకేం చేస్ అవి
ఇంకేమున్నాయి చెప్పండి మీరు ఏదోటి మంచి నైనే మాట్లాడుతున్నా మీరసలు ఏం మాట్లాడట్లా
మాకు అసలు ఏముంటాయి అండి అ
ఎప్పుడు వెళ్తున్నారు మరు ఊరు
ఐదవ తారీకు అనుకుంటున్నామండి మీరు
ఐదు తారీఖా
ఉ
ఆ టైమింగ్స్ ఏంటండి మీకు అక్కడ.
ఇవ్వాలో నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఓ ఏమో అన్నారండి. లేపోతే నైన్. ఫైవ్ థర్టీ ఏదో సంథింగ్ గుర్తులేదు. అన్నారు మరి. ఉహు ఉహు
ఇంకా మొత్తం వాళ్ళు చుసుకుంటారా ఖర్చు. ఖర్చు అంత.
లేదండి మా ట్రైనింగ్ పీరియడ్ వాటికి. ఆ వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారంటే మార్నింగ్. మనమే కోనుకోవాలంటే టిఫిన్. ఈవినింగ్ మనమే బయట తెచ్చుకో మామ మనమే అంట.
అబ్బో అదే అండి ఫుడ్ బెడ్ వాళ్ళు అన్నారు. హలో
అంటే ట్రైనింగ్ పీరియడ్ వాటికి. మధ్యాహనం ఫుడ్ పెడతారు అంటే ఒక. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. మొత్తం వాళ్లే అంట ఇంకా అప్పుడు,
ఉహు
హు ఒకవేళ ఇప్పుడు. నీకు డబ్బు బయట ఎక్కువ అయిది కదా అండి, అక్కడ వాళ్లకి. క్యాంటీన్ ఒకటి ఉంటదంట. ఆ క్యాంటీన్ లో పాస్ ఏదో ఉంటందంట. ఆ పాస్ తీసుకుంటే తక్కువ అంట మనకి ఇంకా,
ఉహు ఓకే అక్కడ ఉంటందా.
ఊ
ఆ ఓకే
ఉ ఆ ఉహు
ఆ అయితే ఆ పాస్ తీసుకుంటారా,
ఊ
మన మీ ఫ్రెండ్ వస్తున్నాడా మీకు తోడు,
వా మా ఫ్రెండ్ అడిగితే వాడేమో. డబ్బులు కట్టరా అంటే వాడేమో. ఆ సాయంత్రం కడతా రేపు కడతాను. లాగ్ లాగ్ చేస్తున్నాడండి అసలు వాడు,
పో ఉహు
హు వాడే నాకు ఇంకా అమౌంట్ కొట్ట
ఉహు
హు
నుతో కొట్టలేదా మీకు అవి డబ్బులు ఎవో కొట్టాలి అన్నారు
లేదు అండి
మ్మ్
మ్మ్
అంటే కొంతమంది అలాంటివోళ్ళు పరిచయం అయితే ఏం చేయలేం మనం
హ్మ కళ్యాణ్ ఇంకోటి చెప్పాడు అండి జాబు
హ్మ
బ్యాంక్ బ్యాంగ బెంగుళూరు లో ఆహా ఎక్కడ అండి మర్చిపోయాను నాకు తెలియదు ఎక్కడో అండి వేరే ఊరు ఎక్కడో ఉన్నారు మ్మ్
ఓకే మ్మ్ హ్మ్
మ్మ్
ఏం చేయాలి
నార్మల్ గా ఇప్పుడు మీరు క్లయింట్ అండి మీరు డబ్బులు ఎక్కిస్తారండి ఓకట్ ఫై ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ దాకా అది నేను యాడ్ చేసి పెట్టాలండి
మ్మ్
వాళ్ళల్ వాళ్ళ సైట్ లో వాళ్ళ అకౌంట్ లో వాళ్ళ సైట్ లో యూజర్ ఐడి దాటంగనే
ఎంత ఇస్తారు సాలరీ
ట్వంటీ ఫైవ్ కే అంట అంది
మ్మ్ హ్మ్
మ్మ్ అయితే లెవెన్ టు సెవెన్ అండి టైమింగ్స్
అది ఎక్కడ కొన్ని కొందీ ఇది పోతే దానికి వెళ్ళండి సరేనా
అడిగాండి కళ్యాణి మాట్లాడాలి అడిగితే వాడేదో వాడేదో చెబుతున్నాడు మ్మ్ హ్మ్ మ్మ్ ఏం చేస్తానండి మీ ఇంట్లో వాళ్లు
కాలి ఐ వంట చేస్తుంది మా మమ్మీ నేను చిన్న పనులు ఉంటే పని చేస్తున్నాను
మ్మ్ హ్మ్
ఇంకా పని లో ఉన్న ఇంకా
తక్కువ పడుకోని లెండి ఇంకా వేస్ట్లే గాని
ఇంయితే ఉంటాను.
ఉ సరే.
హు